హలో
బాగున్నారు ఏం చేస్తున్నారు
చేయట్లేదు మేడం అలా కూర్చున్నాము ఏ ఆ చేసా మే డం
ఎమ్
ఇక్కడ హుమ్ ఈ రోజు ప పొటాటకర్రీ
ఆహా సేమ్ మది మోర్నింగ్ కూడా సే కర్రీ
అవును ఇంకేమేమ్ తిన్నారు
ఇప్పుడైతే వంకాయ కర్రీ తిన్నామండి
అవును ఏంచేస్త మరి మేము
ఏం చేయట్లేదండి అలా బాల్క నీలో కూర్చున్నాను మేం నైట్ టైమ్ యూస్ ఉండనీయండి పోతే
ఆ నాకు చాలా ఇష్టము అలాకా నేను నాకు నచ్చిన వాళ్ళు ఎవరైనా అలా బయట తిరగాలంటే నేను బీటెక్ లో ఉన్నప్పుడు ఏం చేసే వాళ్ళమంటే అలా సరదాగా బయట్ ఉమ్ నైట్ టే మొత్తం తిరిగేసి పదకొండిటికలాగ వచ్చేవోళ్ళం అసలు ఇక్కడికి ఎళ్తున్నామో తెలీదండి నడుచుకుంటా అంతా ఊరంతా తిరిగేసేవాళ్ళం
మరి ఏం అనేవరు కాదా ఇన్
అంటే హాస్టల్ లో ఉన్నప్పుడు
అంటే పర్మిషన్ ఉందండి బయటి కలా వెళ్ళడానికి
అంటే స్టార్టింగ్ లో ఫర్మేస్ ట్లుండేది ఉండే కొద్దు
ఆ ఏ యిన్ అలా కార్లెల్లారండి బయటికి
ఒక త్రీ టూ డే టైమ్స్ వెళ్ళినట్టున్నాం అన్ తే
అప్పుడు జరిగిన ఏమనా అన్ని మేము
అంటే అలా తిరుగుతామని బయటికెళ్తామా ఎక్కువ స్నాక్స్ కూడా ఉండవు మళ్ళ మేము ఒక లేస్ ప్యాకెట్టు ఓ డ్రిన్ కు బాట్ల ఆ ఈ సరదాగా ఇట్టెల్ తామో తెలిదు ఎట్టు తిరుగుతాం లేదు ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోయి అత్తి కొంచెం కొంచెం డ్రింక్ తాగి మళ్ళీ అలా వెలుప్ పోయ్యే వాళ్ళం
మరి నైట్ టైం అలా బయటికెళ్
మా ఫ్రెండ్ అయితే నేను అది వెళ్ళినప్పుడు దాని ఏదోటి మిస్ చేసేస్ కునేదండి ఒకసారి చాలా చాలా దూరం వెళ్ళాము నడుచుకుంటా ఇంతకీ మాకు అడ్రస్ కూడా తెలిదు బస్ బస్టాండ్ కి ఎట్ ఏళ్ళాలి బస్టాండ్ కి ఎట్లా ఏళ్ళాలి ఆళ్ నీ వీళ్ళని వెళ్ళ వెళ్తా ఏదోలాగా వెళ్ళిపోయాం కానీ వచ్చేటప్పుడు ఎళ్ళిన దారికే రావాలి కదా వేరే రూట్ కొచ్చాము ఊ ఊ ఆళ్ళందూ దారి మిస్ అయిపోయాం అందరినీ బస్ స్టాండ్ కి ఎట్ ట్రావాలి బస్టాండ్ కి ఎట్ రావాలని అడిగి అడిగి అడిగి వచ్చాము అది ఇక్కడికి వచ్చాకైనా ఫ్రెష్షాయ్ తీసుకోవచ్చు కదా బ్రెషో టంక్లీనరో ఏదో లేదని అక్కడ ఒక షాప్ ఉంటే అది కూడా కొను కొంది అయి ఎక్కడ మిస్ అయిపోయినాయో మిస్ అయి పోయింది ఆ అదే కదా మళ్ళిద్దరం కలసి డి మార్ట్ టికెళ్ళాము అక్కడ మళ్ళీ సోఫ్ కేేస్ ఆ ఎతు కింది ఇయ్యత్ కింద అయ్యత్ కింద ఒక మంచి సోకేస్ తీసుకుంది అయితే అది బానే ఉందంట కానీ బస్సు లో వెళ్ళేటప్పుడు ఎక్కడో పోగొట్టేసుకో కుందంట పోనీ ఇది ఏం ప్రియాంక అదే అంతే నేను తను ఎల్లం కదా ని అది చూసినప్పుడు చూడ్డానికి గుర్తొచెత్తకు కూడా ఉండదు అలాగా కొనుక్కుంటద మిస్ చేసేస్ కొంటది
చాలా క్రేజీగా ఉన్నది మరి ఎక్కడికోసారి మిస్ అయిపోయిన అని ఎలా వచ్చారు గూగుల్ మ్యాప్స్ అని చూసుకోలేదా
అప్పుడు గూగుల్ మ్యాప్స్ అన్నా చూసుకున్నాం కదా అవి కూడా చూసుకోలేదు అంకులో ఎటెల్లాల్ అంకులో అలాగ బస్ మొత్తానికి ఎట్ట వెళ్ళాలి అంకులు అని అలా అడుక్కుంటూ అడుక్కుంటూ వచ్చి ఎక్కడి కో తేలము
ఎట్ నుంచో వెళ్ళె ఎట్ నుంచి ఎట్ నుంచో వొ చ్చము
ఐటమి ఐటమ్స్ బానే మెమర్సీ అవునే
ఆ హ్ మ్మ్ అలా సర్దగా ఎల్లి ఎ ఏదైనా ఫ్రైడ్ రైస్ కానీ ఏదైనా తినే వాళ్ళ ఫైడ్ రైస్ ఏ తినేవాళ్ళం ఎందుకో తెలీదు